విలకడుతుంద అ చెప్ప డి హలో
అనిపిస్తుందా
హలో ఆ వినపడుతుంది చెప్పండి ఆ వినపడుతుంది
ఆ బాగున్నారా అండి
ఆ బాగునడి మీరు
హలో
బాన్నామండి మీరు
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు
మీరు ఏం లేదండి ఏ ఇంకా ఇరో షాప్ ఇరో షాప్ ఇంకెలర్
ఆ వెళ్ళొచ్చారండి
ఆ వెళ్ళొచ్చారండి అవును వెళ్ళొచ్చాను షాపింగ్ కి ఇంకా కొత్త బట్టలు కొన్నామండి కొత్త బట్టలు కొన్నాము రేపు శ్రీరామనవమి ఉంది కదా
అవునండి
ఇంకా దాని గురించి కొత్త కొత్త అవును రకరకాల ఐటెమ్స్ ఉన్నాయి చాలా కొత్త వెరైట్
అవునండి మాల్ కి వెళ్లారా లేకపోతే నార్మల్ షాపింగ్ కి వెళ్ళారా షాపింగ్ మాల్ కి వెళ్ళారా అ
మామూలుగా షాపింగ్ మాల్ కి వెళ్ళాను అందులో కొత్త కొత్త ఐ మ్స్ వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ సారీస్ చాలా ఆఫర్స్ పెట్టారండి
అవునండి మరి ఎం కొన్నారండి అందరికీ కొన్నారా బట్
మరి ఎందుకున్నారండి అవునండి మేమందరం కు తుం సభ్యులతో కలిసి వెళ్లి మేమ అందరం కుటుంబ సభ్యులతో వెలిసి కొన్నామండి ఇంకా చా తిన్నారండి ఇపుడు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా జనాలు ఉన్నారండి పక్కపంటే డిమార్ట్ ఉంది. అందులో కూడా వెళ్ళాము.
అవునండి
ఇంకా అందులో కూడా చాలా ఆఫర్స్ పెట్ చాలా ఆఫర్స్ పెట్టారు పప్పు దినుసులు కూరగాయలు పండ్లు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా వెళ్ళారా డి మార్ట్ కి కి
డు తిన్నాండి హలో
ఇప్ ఇప్పుడు మీరు మీరు కూడా వెళ్ళండి చాలా ఆ వెళ్ళాను చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి మీరు కూడా వెళ్ళండి ఎప్పుడన్నా డిమార్ట్ కి వెళ్ళి ఇంకా కొత్త కొత్త బట్టలు వచ్చాయి ఇంకా అన్ని ఆఫర్స్ పెట్ తారండి
అవునా అండి
మేము సాయం అవును సాయంత్రం ం ఇలా ఇంకా కూరగాయల మార్కెట్ కూడా వెళ్ళాము రకరకాల కూరగాయలు పండ్లు ఫలాలు ఇలా చాలా ఐటమ్స్ కొన్నాము మీరు కొన్నారు ఎప్పుడైనా కూరయలు
మేములాకెళ్ళామండి కంగారులు మాత్రం చాలా పెరుగి ఉందులో
అవునండి వేసవికాలం వచ్చింది కదా అందుకే కావచ్చు ధరలు చాలా పెరిగి పోయాయి మేము ఆకుకూరలు కొన్నాము చాలా రకాల ఆకుకూరలు కొన్నాము
అవునండి నేనేమికుున్ననండి మరి
ఆకుకూరలు చాలా తోటకూర పాలకూర పొన్నగంటాకు మునిగాకు ఇలా కొన్నాము పాలకూరలో ఇంకా ఐరన్ ఉంటది కదా అది ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకే తీసుకున్నాము ఇంకా డడిమార్ట్కె అవునా డడిమాట్కి వెళ్ళినప్పుడు టికి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా బయట ఇంకా ఫుడ్స్ ఉంటాయి కదా వాటిపైనే చాలా ఆఫర్స్ ఉన్నాయియండి మీరు వాటిని కూడా తీసుకు అకండింగ్గా మార్కెట్ చేసినప్పుడు
రేపు వెళ్ళాలండి మీరు లా కానీ ఎక్కడి తరిగిన ధరలు మాత్రం తగ్గట్లేగా అండించి పెళ్గిపోతున్నాయి రోజు ఈ మధ్యలో చూస్తే ఆయిల్ ఆయిల్ డబ్బా ఆ ధర ఎక్కువంది పైప్ ఎక్కువ చూసినం ఎక్కువంది తెలుసాను పోఓ
అవునండి ఇప్పుడు నూనె ప్యాకెట్స్ మీద ధరలు చాలా పెరిగాయి కదా మనకి ఇప్పుడు
అవుది
యి నాకు కూడా వాటిపైన కూడా పసని ఉంటున్నాయి డిమార్ట్లో అయితే చాలా రకరకాల ఆఫర్స్ పెట్టారండి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొనండి
అ
మీరు ఎప్పుడైనా స్ట్రీట్ స్ట్రీట్ షాపింగ్ చేశారా
చేశానండి చేసా ఏమైంది ఇంకా చెప్పాలంటే డిమార్ట్ లో కన్నా కిరాణా మా ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్ ఉంటదండి అక్కడ ధరలు చాలా తక్కు ఉన్నాయండి ఇంకా చే అవునండి అక్కడే తీసుకుంటాం మేము కూడా ఇగ
అవును తీసుకోండి ఇంకా మనకి ధరలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడని తీసుకోవడం చాలా మంచిది కదా మేము స్ట్రీట్ షాపింగ్ చేసామండి ఇంకా అమ్మాయిలకు కావాల్సి బట్టలు ఇయర్ రింగ్స్ ఇంకా జువలరీస్ షూస్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయంండి బాజ్యపాయలు అన్ని ఆపాస్తాయి
ఇంకా హ్యాండ్ బ్యాగ్ లో కూడా చూడాల్సి ఉందండి మీరు
అవునండి అవి కూడా చూడాల్సింది. ఇంకా అవి కొనలేమండి ఇంకా వాటి పైన ఆఫర్స్ అనేటివి లేవు. మీరు వెళ్ళినప్పుడు తప్పక చూడండి.
చూస్తామండి. రేపటికి కొందాం అనుకున్నా బట్ట కొందాం అనుకున్నా అండి కానీ ఇగా టైం సరిపోలేదు ఈ రోజు. రేప్ ఆ ఈ ఈరోజు ఇంట్లోనే సరిపోయిందండి. ఇల్లు ఇల్లు తుడవడం ఇవన్నీ రేపటికి ఆ పూజ గది సిద్ధం చేయడం, ఇగ కడగడానికి లేదు
అవునండి అసలు ఇంకా మనకి అసలు తీరికనే లేదు. తీరుకున్నప్పుడుయితే షాపింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే పండగ వేలల్లో కదా ఆఫర్లు ఉండేటియి మనకి
అవునండి.
పండగ వేళల్లో మంచిగా స్ట్రీట్ షాప్ పింగ్ లో మనకి తగ్గ ధరల్లో చాలా తక్కువ ధరల్లో కూడా బట్టలు వస్తాయి. ఇప్పుడు వేసవికాలం వచ్చింది కదా ఇంకా మంచి కాటన్ బట్టలు రకరకాల మంచి ఐటమ్స్ వస్తుంటాయి.
అవుండి నిజమే ఇప్పుడే తక్కువ ఉంటయి కానీ మళ్ళీ ఇప్పుడెప్పుడు ధరలు తగ్గుతున్నాయో ఎప్పుడెప్పుడు ధరలు పెరిగిపోతున్నయి మనకి తెలియట్లేదండి, ఉన్నప్పుడు కొనుక్కుంటనే నయం అండి.
అవునండి ఇంక ధరలు తక్కువ ఉన్నప్పుడే కొనాలి ఎందుకు కంటే ఈ పండగ వేళలో మాత్రమే ధరలు తక్కువ ఉంటాయి. ఇంకా వట్టి టైంలో మాత్రం జర ధరలు చాలా తక్కువ ఉంటాయి. మేము ఈరోజు డీమా వెళ్ళినప్పుడు షాపింగ్ మార్ పకెట్ చేసినప్పుడు ఇంక పన్లు కొన్నాము కివీ ఫ్రూట్స్ అని కొన్నామండి అవిటీచ్